హలో
హయ్ అండి ఎలా ఉన్నారు
హయ్ అండి మీర్ ఎలా ఉన్నారు
బాగు ఉన్నాన అండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేద అండి ఇప్పుడే పని అంత అయిపోయింది అలా ఫ్రీగా కూర్చోని ఉన్నా
అవునా
అవును నైట్కి వంట ప్రిపేర్ చేయాల అండి
ఓ ఏం ప్లాన్ చేస్తున్నారు అండి
ఏం లేద అండి సండే నాన్ వెజ్ ఏం తన్నాం కాబట్టి వెజ్జే ఏదో ఒకటి చెయ్యాలి
ఎందుకండి మీరు సండే నాన్ వెజ్ తినరు
సండే మా హస్బెండు పొంపునూరు వెళ్తుండే అండి అప్పుడు తనకి అ యాక్సిడెంట్ అయిన అప్పుడు ఏదో మొక్కుకున్నాడ అంట తొందరగా ఏదో బాగ అవ్వాలనే గా ఉన్నట్టు
ఆహ
ఆ అక్కటి నుంచి మానేసాడ అండి నేను కూడా
ఓ అవునా
ఒకరు తిని ఒకరు తినుకుంటే బాగోద్ కద అని చెప్పి నేను కూడా మానేసాను
ఓకే అండి మంచిదే లే అండి కొన్ని విషయాలు
రసమ అన్నం చేయాల అని అనుకుంటు ఉన్నాన అండి
అవునా వట్టి అన్నంలోకి అండి వడియాలు అలా వేయించుతారా అండి
ఆ అప్పుడాలు వేయించుకుంటామ అండి
ఏల్ చేస్ ఎలా చేస్తార అండి మీరు రసం అన్నం
అంటే నార్మలే అండి టమోటాస్ కట్ చేసుకొని చిన్నగా
ఆ
కొంచెం గ్రైండ్ చేసుకొని మిక్సీకి
పేస్ట్ చేసుకుంటార అండి
ఆ అంటే ఆ ఎక్కువ ఏమ అంటారు లైట్ లైట్ గానే అండి ఎక్కువ నున్నగా అవ్వకోకుండా టమోటాసు
అవున అవునుడ అండి
ఆ అలా గ్రైండ్ చేసుకొని తర్వాత చింతపండు నాన్ పెట్టుకొని ఆ చింత పండు నాన్ పెట్కొని
మ్
చింతపండు వాటరు కొంచెం మ్ పసుపు టమోటా రసం పౌడరు ఎండుమిర్చి పౌడరు కొంచెం సాల్ట్ వేసేసి కొన్ని వాటర్ ఏసేసి పెట్టేస్తామ అండి అ అంతే అన్ని ఓకే సారి మిక్స్ చేసేసి
మేమై అయితే ఎలా చేస్తామ అంటే అండి ఫస్ట్ ఇవన్నీ కోసుకొని మీరు చెప్పినట్టు మిక్సీకి వేసుకొని ఫస్ట్ తిరువాత్ ఏసుకుంటామండి మేము
అవునులేండి
తిరువాత వచేసుకున్న తర్వాత తిరువాతిలోకి మనం మిక్స్ చేసుకున్న ఆ టమోటోస్ ఉంటుంది కదండి గుజ్జు దాన్ని ఏసేస్తామండి
ఆ
దాన్ని ఇచ్చి దాని తర్వాత వాటర్ ఏసి మిగతా అన్ని ఏస్తామండి సల సరే హమ్
అలాగూడ వేస్తామండి ఇలాగ వేస్తాము ఇంకా రసం అంతా బాగా కాగినాక వేడైనాక తిరువాత సపరేట్ అయినా వేసేస్తాము ఒకసారి అలా వేస్తాము ఒకసారి మీరు చెప్పిన విధంగా కూడా వేస్తానండి
మా ఇంట్లో అయితే ఇలా చేస్తారండి తిరువాత ఫస్ట్ వేసి ఇలా చేస్ రు ఉ
వేడి వేడి అన్నము రసము బాగుంటదండి టేస్ట్
ఉ ఇంకా ఉ ఇంట్లో చింత్తోకు ఉంటే కూడా ఇంకా బాగుంటుందండి రసమన్నంలోకి
ఆ అవునండి కానీ రెండు కామెడన్ మైండ్ లో అళ తినారండి ఓన్లీ ఎని వన్ కాంబినేషన్ తింటారు ఆ కొంతమందికి నచ్చదు కదా అలా
అవునవును నిజమే నిజమ అండి కొంత మా ఇంట్లో దే రసమన్నం నేనైతే రసం అన్నాం పచ్చిమిరకాయలు ఉంటాయి కదా అండి పచ్చిమిరకాయ తింటాను అండి
హవునా అండి
హమ్ అవునండి అంటే ఏద ఏదో అదేదో తృప్తి అండి అది తింటే
ఆ
మీరు మీరు ఎలా తింటారు
మేము నార్మల్గా రైసు ర రసం ఒకటే తింటానండి అందులోకి ఒడియాలు ఏ ఒగటి తింద
అవునా అండి
ఆ పచ్చిమిర్చి అలా ఏం ఆ తిననండి మరి పెరుగన్నంలోకి అది ఏమంటారు ఏదో మిర్చి అంటారు చూడండి మజ్జిగామీరక్కాయలాని
ఆ అవునండి అవునవునవునవును
ఆ అది అంటే మిరపకాయలని సపరేట్గా ఇట్లా మిడిల్లోకి ఇట్ల కట్ చేసి ఎండబెట్టి ఏదో చేస్తారు అవి దాంట్లో కయినా నంజుకోవడానికి బాగుంటాయి
అవునండి అవునవును
మంచింగ్ కి బాగుంటాయండి
ఆ నిజమే అండి చాలా బాగుంటాయ్ మా అమ్మ చేసింది మా అమ్మ మా అమ్మ చేసి ఇస్తారండి
నాకు ఈ పెరుగన్నంలోకి మిరపకాయ తినాలంటే ఇష్టం అండి
అవునా అండి ఇంట్లో చేయరాండి అవి
ఆహా చేయరండి మా పిన్ని చేస్తది మా అమ్మ వాళ్ళ సిస్టర్ తను పంపిస్తదండి
అవునండి మాకు మా అమ్మమ్మ చేసి పంపి స్తరండి మంచి మిరకాయలు ఇంకా బుడంకాయలు కూడా చేస్తారండి నీకు గుర్తుందా ఆ అండి చిన్న బుడంకాయలు అని ఉంటాయండి అవి చేస్తారు
అవి తెలియదండి ఇంకేంటండి ఇంకా ఏమేమి ట్రై చేస్తారండి వంటలు మీరు
ఆ మామూలుగా అండి స్వీట్స్ అవన్నీ అప్పుడప్పుడు చేస్తు ఉంటాం అండి గులాబ్ జామూన్
ఆ ఒకే
పండగకి జేస్తామండి అంతే
సింపుల్ అండి ఈజియస్ట్ రెసిపీ అండి అదిది
ఆ ఇప్పుడు నిజంగానే ఈజియస్ట్ రెసిపీ ఏదన్న ఉందంటే అదే అండి
అవును చాలా త్వరగా గూడా అవుతుంది సింపుల్ గా కూడా అవుతుంది ఏం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు అది చేయడానికి
ఉమ్ నిజమండి నాకు ఇగ ఇప్పుడు గులాబ్ జామున్ చేసుకొని ఈ రోజు నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రేపు తిన్నాం అంటే చాలా బాగుంటుందండి
నాకు కూడా అంతే అండి అది చాలా మంది కూడా గులాబ్ జామున్ అంటనే ఇష్టపడతారు నాకీ అలా రెండు రెసిపీస్ ఉన్నాయండి అలా ఫ్రిడ్జ్ లో పెట్కొని తినాలనేటివి ఒకటి గులాబ్జామున్ ఇంకొకటి పాయసం అండి సేమియా వేసి ఎక్కువ పాలు వేసి చేస్తాము చక్కర వేసి దాన్ని వేడిగా తినాలనిపించదండి నాకి అది చేసి ఒక డే ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే దాన్ని హీట్ చేసుకొని దినాలంటే ఇష్
నాకు కూడా చాలా ఇష్టం అండి నెక్స్ట్ డే తినమంటేనే ఇష్టం అండి హిట్ చేసుకొనేం తిన నండి చల్లది తినాలంటేనే చాలా ఇష్టం
నాకీ చల్లది తినాలి అనిపించదండి అలా కూల్ అయిండేదే హీట్ చేసుకొని తింటే ఇష్టం అండి
అవునా అండి లేదండి ఒకసారి నాకు కొన్ అన్ అన్ని ఐటమ్స్ చల్లగా తిన్నామంటే నచ్చుతుంది అండి
పాయసం ఎలా అనిపిస్తది అంటే ఐస్ క్రీమ్ తిన్నట్టే అనిపిస్తది
ఆ ఆ ఆ అలా ఉంటుంది కదండి అందుకే నాకు ఇష్టం అండి ఉమ్ బాగుంటుందండి నాకైతే అలానే నచ్చుతుంది చాలా బాగుంటుందండి అదే నాకు న ఇష్టం
ఆ అవును అండి
ఎప్పుడు ఇంట్లో జేసినా అది ఇప్పుడు కాకుండా నెక్స్ట్ డే తింటామం తినే బాగా అనిపిస్తుందండి
మీరు నాన్ వెజ్ లో ఫిష్ ఫిష్ తింటారండి చేపలు
లే అండి నేను నాన్ వెజ్ తిననండి అప్పుడెప్పుడో తిని తినేవా తినేదాన్ని కానీ ఫిష్ అవన్నీ తినలేదండి జస్ట్ చికెన్ మాత్రమే తిన్ననండి
కా అండి మేం నాన్ వెజ్ లో ఫిష్ ఒకటే నాకు నచ్చదు ఫిష్ ఒకటే తినను దాని స్మెల్ల్ కూడా సరిపోదు కానీ ఆ ఫిష్ కర్రీ కూడా ఈ రోజు చేస్తే అది ఆ చేసిన రోజు కంటే టేస్ట్ నెక్స్ట్ డే తింటేనే టేస్ట్ బాగుంటాదంట
అవునండి అది చాప పుల్సు అనేది ప్చ్
ఆ ఆ టేస్ట్ బాగొస్తాదంటండి అందరు అంటూ ఉంటారు అలా ఇంకొకటి కాకరకాయ కూడా అండి
ఆవకాయ ఊరగాయ కూడా ఉంది ఆ ప్చ్ ఇప్పుడు ఊరబె ట్తే నెక్స్ట్ టూ త్రీ డేస్ కి అ ఇంకా త్రూ టూ డే ఉమ్ బాగా మంచిగ ఊరినప్పుడు ఆ వచ్చే టేస్ట్ చాలా బాగుంటుందండి
అవునండి
హ్మ్ ఊరగాయలు పెట్టడం వచ్చా అండి మీకు
అహా లేదండి రాదండి చిన్న చిన్న వంటలైతే వస్సాయి కానీ అంత పెద్ద పెద్ద రెసిపీస్ ఎప్పుడు ట్రై చేయనండి అది పెద్ద రెసిపీ ఏం కాదు కానీ కానీ మనకి కొ ఆ అదేమంటరు కొంతమంది చేతుల్తో పెడితేనే బావుంటదంటా కదా టేస్టు
హ్మ్ నిజమే అండి మనమే అలవాటు చేసుకున్నాం కొంత టైం వచ్చేలో వాలాంటే అయితుంది లేండి మన
ఇంకా మనకి చాలా టైం ఉందిలేండి అలాంటి పెద్ద రెస్పాన్స్ ఇస్ చేయడానికి అలాంటి రెస్పీస్ అన్ని అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు వాళ్ళే చేస్తారు కదండి
ఆహా అవును నిజమే అండి
హ్మ్
ఇంకేంటండి విశేషాలు ఊరికెళ్ళలేదా అండి
ఆహా లేదండి వెళ్ళలేదు
హ్మ్ ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు మొహర్రంకి వెళ్ళలేదా అండి మీ ఊల్లో మొహర్రం చేసుకోరా
ఆ జరుగుతుందండి ఎల్లుండేనండి ఫెస్టివల్ కూడా కానీ మాకి ఆ వేరేదేదో చుట్టుపడింది అందు కే పోగూడదని చెప్పి పోలే అండి అమ్మ వాళ్ళ ఇంటికి
మ్మ్ హ్ అవునా సరె
చాలా బాధేస్సుందండి వెళ్ళకోకుండా ఉండేసరికి
హ్మ్ నిజమేనండి
మ్ హ్మ్
మ్మ్ హ్మ్
సరేనండి
మ్మ్ సరే అండి ఇంకేం లేదండి సరే అండి
సరేనండి ఆ ఓకే అండి బాయ్
ఓకే అండి బాయ్